హలో హలో
హలో
హలో
ఆ ఉమ
వినిపిస్తుందారా
ఆ అనిపిస్తుంది ఏం చెత్తాలు
ఏం లేదురా ఇప్పుడే అన్నం తిన్నా అన్నం తిని నీకు ఫోన్ చేత్తన్నా
ఏం కర్రి?
మాది ఈ రోజు బీరకాయ కోడిగుడ్డు
అవునా
పిచ్చరా మీరు
ఆ తిన్నాం
ఏం కూర?
ఫిష్
ఆ హ ఏం జెత్తారు?
ఏంలే కుండలకి చెం
ఆహ మీ అక్క ఏం చేత్తంది? హలో
ఏమిలే టీవీ చూత్తనం
ఆహ ఆహా
అవ్
కుండలు ఇప్పుడు పెళ్ళిళ్ళ లేవుగా ఇప్పుడు ఎందుకు?
అవి స్టోర్స్ పెట్టి ఉంచుతా
ఆహో కరాబు కావా మరి
ఆహ
బ్లాక్ వాడవా?
ప్యాక్ చే కవర్ ల ప్యాక్ చేసి వస్తా అయి
ఆహ పోయిరా మీ మమ్మీ వాళ్ళు?
ఆ పోయిండు
ఉహ
ఇంకా
ఈ ముందిరా ఊకే కరెంట్ పోతంది వత్తంది
అవును
ఇ ఉడకకి ఇప్పుడు పన్నాడు
ఓహో
పండుకోబట్టి నేను అన్నం తిన్న వచ్చిండు ఇల్లు మొత్తం సదరిండు అన్ని బొమ్మలు ఆడి ఈడి తీసి అన్ని వేసిండు
ఆ
నేను చెప్ప అన్నడు
ఇల్లంతా చదిరి పెట్టిండ
ఆవు
హ
మా గడియారం ఉంటది చూడు వాచ్ పెద్దది
ఆ
దాది సెల్ కరాబ్ అయిందని సెల్దిద్దామని అది తీసిన
ఆ
ఆ తీసేదానికి తీసే వరకు ఆ కొండేమో దానికిండిపోయింది. గాడియరవేమో నా చేతికి
ఓహో
కొన్ని అతుకుబెట్ట స్క్రూలు పట్టట్లేవు స్క్రూలు పెట్టి చూద్దాం అంటే
ఆహా
కు పెడదాం అంటే ఫెవికిక్ లేదు ఇగ అన్న వచ్చిన అన్నకు ఫోన్ చేసి చెప్పినా
ఓ
మ్మ్ వచ్చినంక చూద్దాంలే అన్నాడు ఎంత తిడతాడో ఏమో వచ్చినంక
అట్లెట్ట తీసినావ్ మరి
ఇట్ల అనేసరికి అది మొత్తానికి ఊషొచ్చింది
అవునా
మ్మ్ హు పెట్టియ్యాల అది సెవకిక్ తో నైనా గట్టిగా అంటు పెట్టి టేప్ ఎత్తలే గాని ఇప్పటి మన దానికి అయితే ఈడబెట్టినా టీ వీ దగ్గర న దాని తర్వాత అన్న వచ్చినంక
కానీ ఆగదది ఇగ అది అది పోయిందంటే ఆగదు
మ్మ్ పొడలు మన ఏడ కింద పడుతుదో అని తీసుకొచ్చి సెపరేట్ గా ఈడ మన మా ఫోటో ఫ్రేమ్లు ఉంటాయి చూడు
మ్మ్
ఆడపెట్టిన ఇగ
అది ఆగదు నాకు తెలిసి
మ్మ్ ఎట్లాయిన ఇగ ఆడబెట్టిన ఒకలుపు సుక్న కింద పడతరి ఇట్ల అని ఇగ ఆడ పెట్టలే ఈడ ఉంటే ఉంది ఇడ ఫోటో ఫ్రేమ్ దగ్గర పెడితే కథం వాచ్ నడుతుంది ఇగ ఎట్లయినా నడుస్
తుంది
దారమెట్ల కడతరు రా
నాలు ఐదు వర్సలయ్యింది పది పదిహేను వర్సలైతే అది మళ్ళా ఇట్ల రౌండ్ తిప్పేసరికి ఇరవై వరుసలు అయితే లేట్ ఆపుతదిగానీ ఇగ కొండి ఆగదు
మ్మ్ అది దాంతోటి సహా ఊసొచ్చింది ఆది ఒకవేళ అన్న వచ్చినంక స్క్రూలు గట్టి ఇగ ఫిట్ చెత్తే ఆగుద్ది స్క్రూల్ ఫిట్ చేయ పెద్ద స్క్రూల్ ఏమంటాడు ఆ చెప్పరా
పేవకల తోటి అతకడం చాల కష్టం అది ఎండిపోతు తాను నువ్వు టైం అనేది అయిపోతది నేను కూడా ఒకసారి అట్లనే అతికిత్తే పోయింది
సూత్తో ఆ ఫెవికిక్ తో అతుకు పెట్టినంక దాని సుట్టూ ఏమన్న చెత్త
ఏం చెత్తవ్
దాన్ని ఏదో ఒకటి చెత్త ఇగ చేసి గట్టిగా ఆన్న వచ్చినంక పెడతా లేకపోతే ఈన్నె ఉండని అంటే ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గర పెడతా
అంతే
మ్మ్ ఇప్పుడాట్ పెట్టరా రాకపోతే ఏముంది అది ఎట్లానా పని చేస్తనే ఉందిగా పడేస్తామా దాన్ని ఈడ మన ఫోటో ఫోటో ఫ్రేమ్ లో దగ్గర పెట్టింటే కతం
అంతే
అంతగా ఫోటో ఫ్రేమ్కే కొండి పెట్టేది ఉంది మంచిగా. ఇట్లా పెట్టేది ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకొని పోయి ఆడ పెడతా.
అదే పని చెయ్.
ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గర గడియారం పెట్టొచ్చు.
గంతే.
అయిపోద్ది అయిపోద్ది. ఏం చెత్తరు మరి.
ఏం లే మూవీ వేసుకున్నం చూత్తనామ్.
టీవీ లో నా.
ఆ.
ఏ సినిమా.
రాకాశా ఇదొ ఉన్నది ఆ రాకాశ.
మి అక్కా ఎన్ని సార్లు చుస్తుండంట సిమా.
నా కోసం వేసింది పాపం ఇంట్రెస్ట్ ఉంది నేను అదే వేసుకుంటున్నా.
ఊహు.
ఇప్పుడ ఐపి ఆ. నేను కూడా చూస్తా నే ఉన్నా ఇగ వేస్. చకుంటూ కూర్చుంటాల ఇక మాకి ఇంట్రెస్ట్ చూస్తాం.
ఊహు.
అ
అయిపోలే మరి ఇంకా దిసుడు.
అయిపోయింది లేసిన ఆ గమ్మ మూతకి క్యాబ్ పెట్టినా.
ఊహు.
ఇంకా మామ వచ్చినకు ఇంకే అన్నయ్యమా. ఇంకేమన్నా ఏయమంటే మా అమ్మ వచ్చినాక ఇస్తా.
ఆహ. ఒకసారి వెళ్లే సిరు కదా మీ ఇంటి ఎనక వాళ్ళు. అట్లనే పూసలు పెట్టి.
వేసి ఫోన్ లో పెట్టారు అవి దొరికుతాయి మా దగ్గర అంటే ఎవరు చెప్. మళ్లీ అట్టనే ఉంటున్నారు.
ఎవరు ఆర్డర్లు ఇయలేరట్ఉంది.
ఆ
అదే నాకు ఒకసారి గుర్తుంది.
అది వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ కొడుకు పెళ్లి అయితే చేసిరంట.
ఊహు.
వాటిక బుచ్చడ అయితే.
నవును.
అమ్మంగానే సరిపోదు గాని. అమ్మ అంగనే పెట్టన్గనే సరిపో నాక అయితే మెడలి నత్తన మెడల్ నత్తన అని. మా అక్కను అన్ని తీసుకురా అంటే తీసుకోచ్చింది ఆ స్టడీ ప్యాడ్ కుర్చి మీద పెట్టుకుంటే అప్. ఇప్పుడు ఉంగ లేకుండా మంచిగా పెట్టిన ఇగ.
ఆ బయట బాగా వంగి చేసినావు కాబట్టి.
కానీ చెత్తో ఫ్రీగానే ఉంటది ఏమంటారు ఒక్కసారి చేసినా కదా. భాయమయింది అసలు వత్తుదా ఇవి అనిపించింది.
హహ
అర ఒంద గొతుదా అని అనిపించిందిండి మధ్యలో రౌండ్ స్టోన్ పెట్టేసరికి ఇక సుట్ రౌండ్ వచ్చింది
హహ్మ్ ఏముంది నువ్గూడ మంచిగ ఫోటో దిఇ వీడియో దిఇ తీసి మంచిగా ఇన్స్టాలో వాట్సాప్ లో పెట్టు మీఅక్కక్ చాలా మంది ఉంటారుగా
ఆ అదే ఇంకా వేరే అవి ఫోన్ అమ్కుండా నై ఇట్లా ఉన్నాయిగా అవ్వి ఇది ఇంకొకటి చేత్తేకోలా ఇయ్యాలి చేత్త కావచ్చు ఇంకొట్టి లేకపోతే రేపు కాలేజీకి పోయ్త మామ్మీ అలాది మంచిగా ఉన్నది అన్నదానుకో ఇంకొకటి చే ఇంకొకటి చేసి అది ఇది అవి బోనం కుండల ఫోటోలు ఉన్నాయి ఎల్లమ్మ కుండల ఫోటోలు ఉన్ అన్ని సెట్ చేసి స్టేటస్ పెట్టుకుంటాం
నాదంతే స్టేటస్ల బట్ టు మంచిగా అది ఏమంటారు స్టోరీలో పెట్టు అక్క చాలా మంది పాలో చేతద్గా
ఉ ఊ
వుతారు ఆ పెళ్ళిలు ఉం తే ఆర్డర్లు అయిన ఇత్తరు ఆర్డర్లూ ఇచ్చిన చేసుకోవచ్చు ఆర్డర్ ట్ల ఆర్డర్ల్ ఇ ఇస్తే డెలివరీ చేస్తాం అని గుడా చెప్పండి
ఆ మా అమ్మమ్ మా నానపోయి ఇచ్చేసీ ఒత్తడు ఓన్లీ మ ఓన్లీ మహబ్బాద్ వరకే అంటే పెడితే కాతం మా నాన్న పోయి ఇచ్చేసి వత్తడు
హ్మ్ మంచిగా పోయి ఇచ్చి రావచ్చు
ఇట్లొతదో ఇట్లొతదో అనుకున్నా గాని ఫోన్లో దానికంటే మస్తు వచ్చింది
హ్మ్
సూపర్ వచ్చింది మా అమ్మ మ ఇంకే మా అమ్మ అన్నదిగా లైట్ గేయ్యి మరి థిక్ గేతే గుడా డిమ్ము గోడుత్దానన్నది
ఉహా
అంటే మరి ఎక్కువ చెమ్కీలు అతికితే గుడా లుక్కు కొట్టకున్ట డిమ్మ్ కొడతది
నేను ఇన్స్టాలో ఒకటి పంపించిన చూడు నీకు అది మాత్రం సుప్పర్ ఉండే
అది అది కూడా మంచినే ఉంది గనీ ఈ అవి పూస అది తీగ చైన్ లేదా అది తక్కువున్ది తక్కువుంద్ది మొబైల్ ఎనన్న దొర్క్ క్కుతాయో తక్కువకాడగాలిగానిమొబైల్లో ఫుల్ రేట్ చెప్తరావి ఇగ వాటికే అయితే ఇగ మనక్ వాటికే ఐతాయిచన
అదే మళ్ళీ మీరు హైదరాబాద్ పోయినప్పుడు తెచ్చుకోర్రి
లేదు అమ్మ ట్రాన్స్పోర్ట్ చేపితనన్నది ఆయన ఎత్తనన్నాడు గిన్నెన్ని అయినా సరే తలే అని అన్నాడు కాబోతే ఛార్జ్ మనం కట్టుకోవాలి ఫిఫ్టీ ఒ హండ్రెడో పడుతది గంతే
ఉ ఏముంది ఆ పోయే మందానికి ఇడ ఏళ్తయి
గంతే
ఉ హు మంచిగా ఆరమ్మ్గా తీస్కొని మంచిగా చేస్కోవచ్చు ఇదొక్కటి అమ్ముడు బోతే మంచిగుంటది మంచిది
హలో హలో